ఆ చెప్ ఏది ఏట్లాగా టిఫిన్ తినేసి అలా సారపడ్డ
ఆహా
ఆ
అయితే టిఫిన్లు
అయిపోయేది దోశ
అహా
అ
వచ్చేసిందనుమాట
ఇ ఏ అదే కాలీఫ్లవర్ అనుకుంటా
అవును తిన్ర కదా మీరు
ఎప్పుడో ఒకసారి పార్ల మరి ఎంచే
హ్మ్
రెగ్యులర్ గా తినకూడదు కానీ
ఉ అవును గ్యాస్
ఆ
ఇంకా అదేరా ఫోన్ చేసావా అమ్మ కి
చేయాలా చెయ్యాలి నైట్ కాల్స్ ఉన్నాయి చేస్తే అయిపోయిది
హ్మ్మ్
ఆ ఆ
మరేం సంగతులు
ఏ ఏమైంది నిన్న బ్యాంక్ వెళ్ళారు ఏదో అన్నారు
హ అదే వెళనమ్మ దానికి ఓటీపి వస్తుది కదా చెప్పింది అందుకని
ఓటీపీ చేపినందుకు కూల్ డ్రింక్ ఇచ్చావా
మరి
అదేంటే అవునా
ఎంచే ఆ
ఎందుకు అలాగా
ఆ వాదు అంది ఫోన్ లేదా
ఆ ఇ అ ఆ
ఆ అదే పని మాది ఓటీపి రావట్లేదు అదేవిద
ఆ హ ఆ
సరే ఎందుకు అని దానికి టూ హండ్రెడ్ ఇచ్చా ఉట్టినే అడిగిందామా మరి ఓటీపీ ఇచ్చింది మరి డబ్బు లెవా అనట్టు అడిగింది
అయ్యా
ఆ అది ఎప్పుడ అన్నది మన నాకు ఇంక ఇద అయ్యి ఇంక దానికి నేను ఇవ్వలేదు రెండు వందలు చేతులు పెట్టేసాను దానికి
ఆ ఏం బుద్ధులే బాబు ఓటీపి చెప్తే డబ్బులువ్వడం ఏంటి చీప్ గా
అదే కాదా మరి ఏడు చెప్తాను తెలుసు కాద మీ అత్త సంగతి
అమ్మోలా అయితే మాకు ఎన్ని ఓటిపి లు వత్తయి చెప్పిన వాళ్ళుందరునీ మాకు పార్టీలు ఇచ్చేస్తారా చ్చీ అదేంటి ఎంత డబ్బు పచ్చలా అయనా దారి ఏటి వద్దే ఏ సంధ్య ఊరికే అన్నారురని అనలుగా
అ లేదు కదా నిన్న ఇంకా ఇచ్చేసాను అమ్మ ఎందుకో మల్ల చూడు అన్నట్టు ఉంటది ఇంకా
కీ
ఏడ్చ చెత్తను ఐదు వందలు చెప్పింది తెలుసా
ఆ
ఇంక నేను రెండు వందలు ఫోన్లే ఎందుకులే అనుకని ఇచ్చేసాను ఒకసారి నాకు అత్త కోరు తెప్పించింది ఆదా ఎందుకులే ఇంకేదో ఇచ్చామన్నట్ మనం ఉంచుకోకూడదు ఇచ్చడంత
ఆ వామ్ బో దేవుడు కూడా ఆ ఆ ఇలే బడుసులే బాబు ఏవో లే అమ్మో సే ఎంత చీ పాసు దాన్ నంబర్కి ఎందు పెట్
అంటే మావి రావట్లేదన్నమా
ఎం దుకు రావు ఓటిపిలు మరి బాబాయిది పెట్టాల్సింది ఆ ఆ హ్ ఓటీపీకేగాపోను మా నంబర్ చెప్పిన వచ్చేదేమో ఆహా రాద్ దంటావా ఒరిస్సా ఆ ఆ నాక్ కావాల్సింది ఆ టైం టేబుల్స్ ఏంటో చందాలంద
మరీ చెప్పకులే మళ్ళా చూడమ్మ చెప్పిందని అని అంటది
ఆ నేను ఎందుకు చెప్తా నాకేం పని ఆ ఇంకే ఉందా తేలుత్తే ఓహో ఇది ప్రతిది షేర్ చేస్ కుండేది సధ్యమ్ అదే పిన్ని అనుకుంటది
అనకుండా వద్దులే ఆ అది ఆ వద్దు వద్దు లేదు లేదు తీసుకోవాలన్సారి పెట్సరి తీసుకోకుంటే ఆ
ఏదో యాక్టింగ్ ఫస్ట్ అలా అంటం అది ఆ నాకేముంది క నాకేమన్న ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇతధ ఏంటి బాబు డబ్బులు ఎప్పుడోచ్చినా అంతే ఏదో వద్దొదుదు అని అంటే ఏదో ఫార్మాలిటీకి
వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి మనం మొహమాట పాడు పొదేంగ్ మనమిస్తే నాల్ మొహమాటం పడాలి గాని
ఆ
మనకు వచ్చిందే రేరు అలాంటప్పుడు మనం మోమాటం పడకూడదు మనకు ఆ మాత్రం లేదు చెప్పి నువ్వ ఎప్పుడు అలాగ ఆలోచించకమ్మా అలాగ ఆలోచించుకొని తీసుకోడి
ఆ ఆ ఏ మామూలుగా అయినా బాయ్ ఎవరి దగ్గర తీసుకోండి వా తొందరగా ఈయన పెట్టేత్తరు గానీ అయినా వాళ్ళ పిల్లలకి వచ్చినప్పుడు పెట్టారు గా రికి ఆ ఆయ్ నువ్ ఉనప్పుడు రొప్ప పెట్టత్తారే ఎవరు ఇలా అనుకోరు అన్నమాట ఎప్పుడు వచ్చిన ఆ ఇప్పుడైనా అంత అప్పటికి లేదు బావైకి అయినా సరే అందరికి ఇచ్చారు నేను అసలు ఎవ్వరనుకున్నా తెలుసా కే తెలీదు ఎత్తనటప్పుడు మా అమ్మకి ఇచ్చి అందరికి
అవును చేతిలో పెట్టారు పాప అదే లేదుగా ఎందుకు ఉంటావ ఇది ఎప్పుడు చిన్న పేడతారు కంపల్సరీ చీర గాని డబ్బులు గాని
ఇంక ఈ మధ్య చీరలు తెతున్నాం మేమే ఎళ్ళి ఎందుకు పద్ద డబ్బులు అద్దా టు ఆ పనికి అలాగే మా డబ్బులు కాకుండా చీరలు పెట్టి డబ్బులు అంటే అక్కడి నుండి తెత్తము అదే చేరనుకో ఎళ్ళి మనకు నచ్చిన రేట్ లో తీసేసి అయ తక్కువేం గాదు పదిహేడు వందలు అలాగే చీరలు కొట్నం
మ్మ్ ఇంగ దాన్ బదుల్ డబ్బులే బెటర్ రేమోనే
మరేం జేత్తవు రాక రాక పెళ్ తర్వాత బోన్ దారికి పిల్చి తెప్పించాం బరే వ ఆ బుడ్డదానికే ఇవ్వలేదు ఏం పాపందా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న దానికి ఈ సారి ఎలా అయినా కొను గోను పెట్టేసి ఉంచాలి ఈసారి ఎప్పుడైన మంచి బొమ్మ అదే బొమ్మ కాదు మంచిది ఏదన్నా ఫ్రాక్ లాంటివి తీసుకొని కొనిస్త అస్సలే కుదరట్ల పాపం దాని అప్పుడు గుర్తులే ఇద్దరికి పెట్టావు గరు బుడ్డది ఉందిగా బుడ్డది ఉందిగా అనుకున్నాను ఏవో మరాల డబ్ లే వద్దులే నేనెలా చేస్తానని వదిలేస నా దగ్గర తీసేద్రు
తీసేయాల్సింది పోనీ ఒక ఫైవ్ హండ్రెడ్ అని చేతిలో పెట్టేయాల్సింది
సర్లే ఎప్పుడబ పెల్లప్పుడు పిలుద్దా అప్పుడు ఇదమ్లె అ కొడ్ద
అవునులే
ఆ
వేరే వెంకేటం తీసుకుంటా
బాగీ ఉ సయ్యో
ఎ
అవి తీసే దారిపోతది ఆ పోరదు చే వాటర్ అంతా వచేసావ తోడక పెంట ఇది క ఏ వాటర్ త పడేపోతే మళ్ళీ అద్ దల డాడీ పోయ్ బో మల్ల ఇరిగిపోతాయ్ కదా చెయ్ సెడ్ప్పుడు కాలిఫ్లవర్రు
ఆ అవును
ఏ
అవునవును
అవును ఏ ఫ్రై ఏ అనుకో ఉడకబెట్టింది అంటే ఫ్రై ఏ అది గుడ్డుూలు అద్ ఆది ఏసెతదీ అంట ఆ ఆ బై పెటింది అప్పటి నుంచి అలా చేతంది. ఆల్రెడీ ఏసిందిలే ఆ అదే కొంచం అయక నీలం మగ్గాక పక్కకి గుడ్ ఏసుకోవదమే ఇంకా ఉప్పు కారం అని మాములే
ఆహా
అందులోనే కొంచెం మగ్గాక ఏసుకోవాలి.
ఉమ్
నేను ఎప్పుడు చేయ్లా, నేను అసలు చెయను
తీద్ కాదా?
కోడి గుడ్ ఏసుకో అప్పుడు మా చిన్నప్పుడు కొంచెం చేసేదిలే క్యారెట్ లో గుడ్ ఒకట్ టి ఆ కాలీఫ్లవర్ గుడ్డు నెన్ తిన్ లేదు నక్ గుర్తులేదు. ఉమ్ క్యారెట్ గుడ్ తినే వాళ్ళం మళ్ళీ బీట్రూట్ గుడ్డు తినేవాళ్ళం బీట్రూట్ లో కూడా గుడ్డెస్ కోవచ్చు ఆ ఉమ్ ఆ ఇంగా ఇప్పుడు చెయట్లా వి ఇల్లు చేసుకోట్లా అవును నేను చెయ్యట్లా
అమ్మ బాగా వండుతది ఇప్పుడు బాగా ట్ల్ లేదు గాని అంతగా అంటే అమ్మ ఇంట్రెస్ట్ పెట్టిందంటే బాగా చేస్
అవును మాా ఇంట్లో అన్నీ బానే చేసింది ఇంట్రెస్ట్గా
ఆహా
ఆన్ చెప్పి
అదే ఇంట్రెస్ట్ పెడితే బాగా చేస్తద అమ్మ ఆ ఏదో వండేస్తంలే అని అంటే ఇంకా అంతే సా
ఉమ్ కానీ నాన్ వెజ్లు ఇవన్నీ కొంచెం శ్రద్ధగానే చేసింది ఒక్కోసారి కుదురుతాయి ఒక్కోసారి కొదరవంతె ఉమ్ ఎవర నేను అంతే రోజు బ మచ్చిగా వచ్చేవేవి
అవును
ఆ
కానీ అమ్మ వన్ బాగుంటది అమ్మా బాగా చేస్తారు
అ ఏదో చెయ్యాలి ఇంకా చేయలా
ఆహా రేపు శ్రీరామా నావ మీ
అవును రేపే ఈ రోజు స్టార్ట్ బట్ట రేపు సూర్యోదయస్త సూర్యోదయ ఆ కాది అదే సూర్యా అప్పుడే పండగ చేసుకోవాలంటే అందుకే ఇరవై ఏడే చేసుకోవాల అన్నారు.
ఆహా
ఆ రేపన్నెండు పన్నెండున్నర వరకు ఉంటంది అనుకుంటాను నాకు తెలిసి అలోపే కళ్యాణ అనువన్నీ చేసాను
ఓహో అబ్బాయి ఎప్పుడు రష ఉంటదవో
ఆ ఇక్కడ ఏవీ లేదు ఉగాది వచ్చిన ఏవి అంతా సందరిగా ఇంకా మన ఊర్లోనే అల్లు ఇల్లు తిరిగిచ్చేస్తారు గాని ఇక్కడ ఏమి లేదు
ఆహా
హు
రే మార్నింగ్ స్నానం కట్ట చేసి కోవుళకి వెళ్తా అయిపోంది.
ఉండు కాట్ చేదాం
సరే